బ్లాంక్ హలో
హ
ఆ వెంకటేష్డి ఇప్పుడు చెప్పుండి ఇంకేం విశేషాలు ఆ ఇనిపిష్ట
అనలు ఉ
హలో అ ఏమిలేదు మీరు ఏదన్నా ఫ్యాక్టరీకి పోయినారా ఎప్పుడన్నా?
బ్లాంక్
అంటి అలో వినిపించడం లేదా హలో?
బ్లాంక్
హలో
హలో హలో ఓకే
ఆ వినిపిస్తుందా ఆ వినిపిస్
కెనా మా సైడ్ ఏం స్పెషల్ ఉండదు ఇంగ వ్యవసాయమే ఇంక
ఉమ్ ఏమన్నా ఫ్యాక్టరీ ఉన్నాయా?
తక్కువ
ఇప్పుడు గాలి కాలం కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది. మీరు ఎప్పుడన్న పాముల్ని చూసినారా పొలాల్లో?
మ్ డైలీ ఇంకా కామన్ మనకి పొలాల్లో ఇంకా
యా అవి కాటేస్తే ఏం పరిస్థితి అయిపోతం
హా అంటే చాలా వరకు కొన్ని వినమస్ ఉంటాయి. కొన్ని వినమస ఉండలులె చూసుకోవాల
ఉమ్ వస్తున్నాయ్ సార్?
బ్లాంక్ ఉ మసాలా ఎక్కువ గ్రానేట్ ఉండదన్నమాట కొండలో ఉ
ఆహా
ఉ ర అన్నిటివి మీరు పాలస భవన్లు చూసింటారు కదా
ఆ అవునువును
ఆ సైడ్ అ అవి మా సైడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మా ఊర్లోనే త్రీ ఫ్యాక్ట అడ్రెస్ ఉన్నాయి అలాంటివి
ఓ
హు పెద్ద కొండని కట్ జోషి దాన్ని దాంతో నా
కొండల్ చేశర్
హు అలాంటివి ఎక్కువ ఉన్నయి మా సైడ్. ఇంకా అది ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ ముగ్గు ఉంటుంది కదా
ము కు పిండి
ముగ్గుదాయ ముగ్గ కంకరా
ఆహా
ఆ అలాంటివి కూడ ఫ్యాక్టరీస్ అకు మా సైడ్ ఉంటది.
ఓ
మీ సైడ్ ఉన్నయా ఇలాంటి
ఆ చె కియా ఫ్యాక్టరీ ఉంది.
ఏం ఫ్యాక్టరీ?
కియా మోటర్స్ కార్స్ మోటర్స్
ఓ అ ఆటో ఇది ఆటోమొబైల్స్
ఉ కియాది కార్ ఫ్యాక్టరీ ఉంది. పెనుగొండ మాకి దగ్గర్లోనే ఉంది.
ఉహు
అది వేస్ట్ కనిపోయిని అనిపిస్తది. వాళ్ళు ఫ్రెషర్స్ ని తీస్కొరు ఎక్స్ పిరోన్స్ ఒళ్లనే మాత్రమే తీసుకుంటర్
ఆ ప్రెషర్స్ తీసుకోలి కదా మీకు నెగిటివ్ సైడ్ అక్కడ నెటివ్
అదే నెగిటివ్ మా మేమున్న చోటనే కియా మోటార్స్ ఉంది. వాళ్ళు ఫ్రెషర్స్ ని తీసుకోవడం లేదు.
ఎట్లా మీ మీ వో ఎమ్మెల్యే వాళ్ళు ఏమి చెప్పరా అలా
ఉహు వాళ్ళకి ఏం సంబంధం అండి మే బి చెప్తే వింటారేమో కానీ అంత సీన్ లేదు, మనకి అంత తెలిదు.
ఓకే అంతా రాజకీయాల్లో తెలిదు
ఆహా మీకూ కేతిరెడ్డి తెల్సా?
ఆ పేరు విన్నాను. ఆ తెల్సు ఆ ఎస్ మీ ఊరే కదా ఎస్. మర్చిపెన
రీల్స్ లో దాంట్లో దీంట్లో చూసింటర్
ఎస్ ఎస్ మీరేప్పుడైనా కలిసినారా?
ఆ ఆ వచ్చండడు ఊర్నే పన్ లేకొకుండ పొద్దునే గుట్ మార్నింగ్ అన్ చెప్పుకుంటు వస్తంటడ్
హి ఎప్ ఎప్పుడేన మాట్లాడినార మీతొన?
అయ్యో ఆయప్ప వస్తే నేన్ లోపల్కి ఎల్లిపోత. మళ్ళీ ఆడ యాడ రీల్స్ లో పడతనో ఏమో అని.
క ఖచ్చితంగా వస్తరు మీర్ రీల్ స్టార్ట్ అయితే
మా మమ్మీ మా డాడీ పడ్నారు రెండు సార్లు. ఆగి నేను యాడ దొరి పొతా చూసి అట్లీస్ట్ కనపడితే అయప్ప మళ్ళీ పిలిచి మాట్లడతడు. అప్పుడు బుక్కయిపోతా ఆ తే బుక్ అయిపోత అందుకే దాక్కున్న అట్లే
దాక్కుంటర్ అట్టయితే మీరు
ఆ ఆయప్ప వచ్చే ముందు రోజు, రోడ్ లన్ని క్లీన్ చేసి నీట్గా వెడ్ స్తరు కదా అప్పుడు తెలుస్తది ఎక్క వస్తడని పొద్దున్నే బయటికి రాకోకుండా చూసుకుంటా ఆ
ముందుగానే ఇంటిమేషన్ రావడం వల్ల మీరు సేఫ్
ఆ అది మొత్తం పాట పెట్టుకొని బండి ఒక బండి తిరుగుతున్నాది వచ్చే ముందర అట్లా ఇంకా తెలిసిపోతందా అమ్మయ్య చాలులే అనుకొని అప్పుడు తక్కు ఉంటారు, ఓ లోపులో బయటికి రాకోకుండా
ఉహు
పడుతారు ఆడు ఫీస్ లో చూసి మళ్ళ అందరికి ఎళ్ళిపోతది అది ఎప్పుడు అక్కడెక్కడో వాళ్ళకి
మొత్తం ఇగ అందరు తెలుసు ఇప్పుడు ఇప్పుడ్
ఉమ్, ఉమ్ మొత్తం ఏ పి అంతా తెలుసు
ఏ పి మొత్తం తెలుసు కానీ, ఓడిపోవడమే చాలా షాకింగ్ మీ సైడు
ఉమ్ ఆయప్ప ఎ ఎట్ల జరిగిందో, ఏం జరిగిందో తెలిదు కానీ అట్ల అయిపోయింది, ఎవరు బళ్లారి వచ్చిన బళ్లారి నుంచి వచ్చిన్నారు. అట్లాంటిదాయప్పకెందుకు కోటేసినారో ఏమో తెలియదు, ఎట్లా జరిగిందో ఏమో.
అదే మీ డిస్టి సారీ మీరు కాన్స్టిట్యూషన్ లో ఎలా మిస్ అయినాడో నిజ అంటే షాక్ అయి
ఓ మందరు సపోర్ట్ చేస్తారు అట్లే ఏం లే మళ్ళీ
అదే చాలా చూసుకుంటాండే డైలీ మీకి వచ్చి తి తిరుగుతుండే ఊర్లూళ్లు, ఎవరు తరుగుతారసలు ఏ ఎం ఎల్ తిగుడు.
అవును నేను కూడా ఆయప్పకే ఓటు వేసినా పావం. ఐనా అట్ల అయిపోయింది, ఉమ్ ఆయప్పే ఊహించుకోల ఇట్ల జరుగుతుందని
అదేనే ఊహించలేదులే కంపల్సరి.
ఉమ్ సర్లే మీరే పార్టీకి సపోర్ట్ చేసేది?
మా ఫ్యామిలీ ఇంకా అదే సేమ్, మీరు ఏదైతే మేం కూడా అదే
ఉహు
ఏమంటే నేనే న్యూట్రల్, నేను ఎవరికి సపోర్ట్ కాదు.
అదే బెటర్ నేను గుడా అంతే, ఎవర్న ఎవరు అడిగినా నేనట్లే చెప్తా. అయినా యోకి సపోర్ట్ చేయ్యను కూడా ఫస్టు.
చేయండి నేను నిజ అంటే ఎవరికి చేయను నేన్ న్యూట్రల్ చాలా వరకు. ఇద్దరు దాంట్లో తప్పులున్నయ్ వాటిని ఇద్దరికి చెప్తాను కావాలంటే.
నేను ముడు కొన్ని మీదే తిరుతున్నా, ఏంది నువ్వు అట్లా ఎందుకు ఆ అట్లా ఉండావు అంటే ఇన్ని ఇన్ని చేసినారు వాళ్ళు. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తరు నాకు అర్థం కాదు అని, త మొకం మీదే తిట్టిన ఒక రోజు అందరినీ మ ఫ్రెండ్చ్ ని
ఉహు మా ఫ్రెండ్స్ లో ఒకరు సర్పంచ్ కొడుకున్నడు. సేమ్ పార్టీనే ఇప్పుడు మన పార్టీనే కానీ అయిన గుడ నేనో పెద్ద ఏమి ఇంపార్టెన్స్ ఏంలే నాకు అంటే కామనే న్యూట్రల్ గానే చూస్తున్నయే ఏమంటే తప్పదు కాబట్టి ఊర్లోన అట్లనే నార్మల్ గా ఉంటం తప్ప
ఉమ్
కానీ ఈ మధ్యన ఫాలోయింగ్స్ లో పవన్ కళ్యాణ్ బాగా పెరుగుతుంది గాని ఎందుకోగని నా గుడ పవన్ కళ్యాణ్ నచ్చడు సరిగ్గా కొన్ని విషయాల్లో రాంగ్ మూవీసే ఉన్నాయి యూత్ లోనే ఇప్పుడు ప్రజెంట్ మంచి ఫాలోయింగ్ ఉంది మంచి లీడర్ అనే ఆ ఉద్దేష్ ముందులా రీల్స్ లో చూస్తున్నాం కదా అందరూ ఫాలో కూడా అయితున్నారు ఊర్లో కూడా మా ఊర్లో కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు మా ఫ్రెండ్స్ లో కానీ నే నేను కూడా చూస్తాను కొన్ని బాగుంటాయి
ఉ
కొన్ని అసలు డిఫరెంట్ చేస్తున్నారు అసలు ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు
హ మీరు ఇంకా విజయ్ దేమ అంటారు దళపతి
ఆ దళపతి విజయ్ ఒకప్పుడు మంచి ఫ్యాన్నేను
ఉ
ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రాజకీయాల్లోకి వచ్చినాడు కొద్దిగా అయినా కూడా బెటర్ కంపేర్ టు ఇతని తో కంపేర్ చేసుకుంటే అతను బెటర్ ఎందుకంటే
వ
ఆ కొద్ది న్యూట్రల్గానే ఉన్నాడు అతను ఇప్పటివరకు అయితే ఏమి ఒక సైడ్ అయితే వెళ్ళడు న్యూట్రల్ గానే ఒకతోనే ఓన్ గానే ఎలాంటి విభేదాలు లేకుండా కొద్ది వరకు చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీకు
ఏం లే జరుగుతాంట పోతాంట అంటే బట్ స్టార్టింగ్ కదా అన్ని మంచి పనులు చేస్తున్నాడు విజయ అనిపిస్తాను అంతే
ఆ స్టార్టింగే కరెక్టే
ఉ
ఆ ముందు తెలుస్తుంది ఇంకో టూ ఇయర్స్ లో ఏమవుతుందో తెలిసి అప్పుడు కూడా ఏమవుతుందో అప్పుడు చెప్త రియల్ ఒపీనియన్
అప్పుడు తెలుస్తది అపోజిషన్ వాళ్ళని పట్టించుకోకపోతే చాలు వాళ్ళని పట్టించుకుంటేనే గొడవలు వస్తాయి
హా ఇందుకు ముందు ఎందుకంటే నాకు కొద్దిగా బెటర్ ఒపీనియన్ ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ చాలా హిందూయిజం కి చాలా వ్యతిరేకత ఎక్కువ ఉంటుండే
ఓహ
చాలా చూసిన అంటే డైలీ ఫాలో అవుతా నేను హిందూయిజాన్ని క్రిటిసైజ్ చేయడము సనాతన ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడము అంటే చాలా ఓపెన్ గానే చేస్తారు అనమాట వాళ్ళు ఆ డి ఎంకె స్టాలిన్
ఓ
ఇద్దురు అళ్ళ తండ్రి అండ్ ఫాదర్ ఇద్దరు అలానే
ఉ
అందుకనే నాకి కొద్దిగా వాళ్ళు ఆ విషయంలో హిందీజాన్ని క్రిటిసైజ్ చేయడంలో నాకు నచ్చలేదు
మీకు చాలా తెలుసు నాకేం తెలీదు అసలు
హా మీరు ఫాలో అవ్వాలి డైలీ న్యూస్ అప్డేట్ అవుతూ ఉండాలి ఇంకండి ఒకటే అని కాదు అన్ని అన్నిట్లో ముందు ఉండాలి
అవును అప్పుడే మనం అన్ని మానేజ్ చేయ్యగలం
వ్మ్ ఒకటే అనుకున్న ఒళ్ళు ప్రతిదీ తెలుసుకోవాలని
వ్మ్ అదే మేన్
హ్మ్ దేంటోనోను అంటే ఇప్పుడు ఏమంటారంటే ఒకటే నేర్చుకోండి ఒకటే వండని మ్చ్ నార్మల్గా చెప్తారు అలా చేస్తే మనము వ్మ్ అలా చేస్తే అది ఒక్కటే వస్తుంది తప్పని మిగతాది ఏంది రాదు ఇప్పుడు అలా చేసినప్పుడు ఏమైతది నీకు చదువుకుంటే చదవేటేవి వస్తది కానీ బయట ప్రపంచంలో ఎలా తిరగలో తెలుస్తుందా
ఆ అట్లుంటే మళ్ళీ బయట ప్రపంచంలో ఉండలేం
ఉండలేం
అలాగే
అది అలా అది అది ఒక సీమ ఉంది ఆ నానిది మీరు చూసినారా జెండా పికప్ రాజుని
ఆ అప్పుట్లో వచ్చింది ఆ నాకు స్టోరి గుర్తుకులేదు
ఆ సినిమాల్లోనా అంతే ఒక నాని ఫస్ట్ క ట డగియల్ క్యారెక్టర్ అన్న ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇన్నోసెంట్ చదువు చదువుతుంటాడు తప్ప బయట ప్రపంచం ఎలాంటోద్ తెలిదు తర్వాత బయటకి వచ్చి చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటది
ఆ
ఒక్కసారి ట్రాఫిక్ స్ ట్రాఫిక్ పడినప్పుడు పోలీసు కీసు తీసుకుని వెళ్తాడు రూల్స్ ని కరశ్ ఫాలో అయినా కూడా ఎందుకు ఇలా చేసినారని వ్యతిరేకిస్తే తీసుకొని జైల్లో ఏస్తారు.
హ్మ్
సో తర్వాత ఓ ఇంకొకరు వచ్చి వీడిపియడము తర్వాత ఒక్కొద్ది కొద్దిగా నేర్చుకుంటార అనమాట ఎలా ఈ సమాజంలో సర్వే కావాలి అని లాస్ట్ కి ఒక్కొ స్కామ్ ఒక స్కామ్ జరుగుతుంది ఆ స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైమ్ లోనే వీళ్ళు వస్తారు ఇంకో డియోల్ క్యారెటర్ విలన్ రోల్లో చూపిస్తారు వాన్ని ఫస్ట్ నానిని
ఆ
తర్వాత మరి లాస్ట్ కి వ్మ్ నార్మల్గా అయిపోయి మరి హీరోగా హీరోకి సపోర్ట్ చేస్తూ ఇద్దరు ఒకటైపోతారు స్కామ్ ఎక్స్పోజ్ అయిపోతది లాస్ట్ కి
హ్మ్
బ
సరేండి అయితే ఉంటాను